హలో
హలో
బాగున్నారండి
ఆ బాగున్నాడు
ఉ ఏం చేస్తుంటారు మీరు
ఏం లేదండి
ఏం చదువుతున్నారు స్టూడెంంటా లేకపోతే నా ఇంట్లో ఖాళీగా ఉంటారా
స్టూడెంట్ అండి
స్టూడెంట్నా ఏం చేస్తున్న ఏం చదువుతున్నారు
ఆ ఇంత
ఇంటర్ చేస్తున్నారా ఓకే ఓకే ఇంటర్లో ఏ గ్రూపు
ఆ సీసీ తీసుకున్నానుండి
సీసి తీసుకున్నారా మరి వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటిీ ప్లాను
తర్వాతా ప్రజెంట్ ప్లాన్ అంటే అదే అయితే శ్రీదే పోతే డిగ్రీ గానీ దాని తగ్గట్ ఏదన్న చూసుకోవడం
ఊహు ఓకే ఓకే మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న అందరు బాగున్నారా
వాళ్ళకే సూపర్గుంటారు
ఉమ్ మీరెంతమంది అన్న తమ్ముళ
ముగ్గురం
ముగ్గురు అన్నదమ్ముళ్ళ ఓకే ఓకే ఏం చేస్తుంటారు వాళ్ళు
వాళ్లే చదునుకుంటున్నారుడు ఒక అన్నమట్టుకి చదువా మధ్యట్లో ఆపేశారు
ఆ
ప్రజెంట్ పనికి అని పనికెళ్తున్నారు రీసెంట్ గా మ్యారేజ్ కూడా అయ్యంది
ఓకే ఓకే మీ అన్నయ్యకా
ఆ
ఉమ్ బాచ్ చదువుకోండి చదువు లేకపోతే సొసైటీలో అసలు వాల్యూ ఉండదు అది బాగా చదవండి మీ అమ్మ నాన్నలకి బాగా హెల్ప్ఫుల్గా ఉండాలి
మీరేం చేస్తుంటారు
నేను హౌస్ వైఫ్ నేనండి నేనెక్కడికీ వెళ్ళను ఇంట్లోనే ఉ
ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు
నేను మా పిల్లలు ఉంటావండి ఇంట్లో మా పిల్లు ఇద్దరు బీటెక్ మా హస్బెండ్ వేరే ఊళ్లో ఉంటారు మా పిల్లలు వచ్చేటప్పటికి బీటెక్ చేస్తున్నాడు మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ మా బాబా కూడా బీటెక్ సెకండ్ ఇయరే ప్రెసెంట్ కాపోతే ఇయర్ కొంచెం ఇంట్లో ఉంది హెల్త్ బాలేక అంతే
అ
ఉంది ఈ సెట్ ప్రిపేర్ అవుతుంది ఈ సెట్ రాసిద్ధి నెక్స్ట్ మంత్ ట్వంటీ థర్డ్ ఉంది ఈ సెట్ ఎగ్జామ్ దాని ప్రిపేర్ అవుతూ ఉంది
ఏదో చేస్తున్నట్లున్నారు
ఉమ్ కొంచెం కిచెన్ లో పని చేేస్తా ఉన్నాను మా స్టూడెంట్స్ కి రేపు చిన్న ట్రీట్ ఇద్దామని అది చేస్తా ఉన్నాను మా టెన్త్ క్లాస్ స్టూడెట్స్ ఇంకా ఎళ్ళపో తారు కాబట్టి
మాత అంత క్లాస్ స్ర్ సున్నాన్నారు మా ఫ్రెండ్స్ అందరం కళ్తాని ఉన్నసారి
ఓకే ఓకే గెట్ టుగెదరా గెట్ టుగెదరా
గెట్ టుగెదర్ అదే చాలా మంది వస్తామన్నారు కొంతమందిరుంటున్నారు లేడీస్ అంటే మా గర్ల్స్ సో అయితే మా క్లాస్ చలో మ్యారేజ చ్చేసి వేర వేరే ప్లేసుల్లో ఉన్నారు
అయ్యో ఏను అంత చిన్న వయసులో మ్యారేజ్ చేసి వస్తారా మీకు
ఆ తెలుస్తుంటారు విలేజ్ కదా
హ కానీ ఆడపిల్లలు చదివించరా ఏంటి
చదివిస్తారు కొంతవరకే దాదాపు మ్యాక్సిమం వింటారు
ఓ ఓకే ఓకే అంతేగా హైయర్ స్టడీస్కతే ఎవరుల్రు
ఆ వెళ్తారు కానీ తక్కువ హండ్రెడ్ లో టన్నకి ఒక త్రీ త్రీ టూ
అంతే
ఏ
హ ఓకే ఓకే ఇంకేంటండి మరి హ
మీ సైడ్ కస్
ఈరోజ స్పెషస్ అంటూ ఏం లేవు మాది టమోటా మునక్కడ ఎండు రొయ్యలు వండెలు
ఓ బిరుమక్కలా ఉండార
మీ ఇంట్లో కూడా మన క్కయనా
అదే ఉండరి నేంట అంటే ఊర్లో స్పెషల్ ఏదన్నా
ఊళ్ళో అలా అంటే ఇక్కడ చాలా బాగా తిరనాల అవన్నీ చాలా బాగా చేస్తారు ఇక్కడ తీర్థాలు ఉంటాయ్ రీ ఆ తీర్థాలు ఏంటంటే చాలా బాగా చేస్తారు మంచిగా సెలబ్రేషన్ అనేది ఉంటది ఆ అసలు డీజేలు పెట్టేసి ఊర్లో తిరనా అన్ని అంటే తిరనాలకు వచ్చే ఐటమ్స్ మొత్తం కొనుక్కనే పిల్లల ఆటబొమ్మలు గాని
మ్మ్
ఇవన్నీ చాలా అసలు వస్తువులు చాలా ఉంటాయి దాంతో పాటు ఏంటంటే ఆ దాంతో పాటు ఏంటంటే ఈ డ్రామాలని డ్యాన్స్ గోబీ డ్యాన్స్లని
మ్మ్
మ్మ్
అ ఆ నేను చిన్నప్పుడు స్కూల్లోనే నేను చిన్నప్పు స్కూల్లోనే తాగేసాను
అవునా ఈ డ్యాన్స్ బ్యాబీ డ్యాన్సులు కావచ్చు ఇవన్నీ అసలు హైలైట్ అనమాట ఇక్కడ ప్రోగ్రామ్స్ గని
మ్మ్ నేవు మత్ టెన్త్ క్లాస్ లో ఉన్నపుడు మాస్ సీనియర్స్కి ఫేర్ వల్ ఇచ్చాం
మ్మ్ అన్న మా స్కూల్లో కూడా జరిగింది ేర ఎ ఏ టూ డేస్ బ్యాక్ జరిగింది నిన్న గాక మోన్ ఇ ముందు జరిగింది మీ పేర్ వెలో
ఎలా జరిగింది బాగుందా
మ్మ్ నైన్త్ క్లాస్ పిల్లలు బాగా చేస్తారు వాళ్ళకున్న డబ్బుల్లో వేస్ కొనే టెన్త్ వాళ్ళకి మంచిగా ట్రీట్ ఎంత బలే ఇచ్చారు
మ్మ్
ఇంకేంటండి మరి ఇంకా మీకు ఎలా ఉంటంది అక్కడ క్లైమేట్ ఎలా ఉంది ఏంటి
ఇక్కడ కొద్ం బాగా వేడిగా ఉంది
మ్మ్ అవునవును అవును
ఎంట అస్సలుకి లేదు అసలు మాములు లేదు బయటికి వెళ్ళాలంటేనే
కద అదే కొండ ప్రాంతం గదా మాకు కూడా బాగా అసలు ఎండ మండిపోతుంది
కొండ ప్రాంతం మంచ్ ఎక్కువపడుద్దే
ఇక్కడంతా చలి ఎక్కువే వుండుద్ది వర్షం ఎక్కువ ఉండిద్ది ఎండగొడ ఎక్కువే వుండిద్ది అన్నీ ఉన్నాయ్ ఇక్కడ ఇవి చాలా ఎక్కువ
ఆహ్ ఇటు అంటే అంత ఉండదు కాని తో సముద్రం దగ్గర కదా
మీకు సముద్రం దగ్గర ఉంది దా హు మాకైతే సముద్రం చాలా దూరం వెళ్ళాలి
లేదు మాకు సముద్రం దగ్గరగా ఉండద్ది కావాల్సినప్పుడే యాటకి మొలగడానినికని ఫ్రెండ్స్ అందరం పార్టీ కని ఇట్ట సిటింగ్సేస్తుంటం
నాకు వాళ్ళ వెళ్ళాలని చాలా ఉండిద్ది కాకపోతే కుదరలేదు వెళ్ళడానికి
హు
హు ఇంకేంటండి మరి
ఆహ్ ఇంకేం లేదండి పుస్తక తితీ ఆలోచిస్తున్నాం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామని
బాగా చదవండి ఫస్ట్ గోల్ రీచ్ అవుతూండండి చదువు లేకపోతే సొసైటీలో వాల్యూ ఉండదు బాగా ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్
తప్పకుండా మీరేం చదుకుంటారు
నాది హిందీ పండిట్ అండి
ఆహ్
హిందీ పండిట్
ఆహ్ మీరు ఎంత వరకు చదువుకున్నారా అంటున్నాను
అదే హిందీ పండిట్టు
అంటే?
అంటే బి. ఈ. డి టీ. టీ. సీ ఎలా అయితే ఉండిద్దో టీచర్ ట్రైన్ ఇప్పుడు తెలుగుకి తెలుగు సబ్జెక్ట్ చేయాలి అంటే దానికి ఉండిద్ది కదా అలాగేనే హిందీకి హిందీ పండిట్ చేసాను
ఓకేకే
హుం
ఇంటికాడ ఉండకుండా ఆహ్ ఇప్పుడర్థమైంది
హుం ఇప్పుడు ఇంటి దగ్గర ఉండుకోకుండా స్కూల్లో చిన్న ప్రైవేట్ స్కూల్ జాబ్లో జాబ్ చేస్తున్నా
ఆహ్
అదన్మాట
తప్పులేదు
అమ్ చెయ్యాలి కదా ఏదోటి అందుకోస్మని చేస్తున్నా ఇంకేంటి మరి ఇంకా మీకక్కడ వేటలకి వాటికి వెళ్తారు కదా సముద్రం దగ్గరుంటే
వెళ్తాం మొన్న రేసెంట్ ఆ మా రేసెం ఆహ్ మేము వెళ్తాం బట్ ఇప్పుడు తక్కువే
హుం ఏమేమి చేపలు పడతాయి అక్కడ
చాలా దూ లోపలకి వెళ్తే కనగంత ఎర్కా పొండేరు కప్పనీ చాలా రకాలున్నాయ్
అమ్ముతారా
ఆహ్ వుంటంగా ఊ
ఓకే ఓకే
అయ్యా దినేష్ ఇట్రా
మీ అన్న వాళ్ళు
అందరు బానేఉన్నారు ఉన్నారు పాకిస్తాన్ కి ఎటురా లోపలికి రా పని చేస్తుంటారు
ఓకే మరి మీ బ్రదర్స్ అన్నారు.
ఒకరు ఊ సెవెన్ ఇంకొల్లేమో టెన్త్
ఊ
అన్న మటుకి పనికి
ఓకే